ఓ ఏం చేస్
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరేం చేస్తున్నారండి
మేమేం చేయలేదండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
తిన్నామండి
ఊమ్ ఎం తిన్నరండి
ఏం లేదండి ఏం తింటాం అంటే ఈ రోజు మేము ఆ మ్యాగీ చేసుకుని తిన్న అండి
ఆ మీకేమైనా స్వీట్స్ అనేవి ఇష్టమా అండి
ఆ నాకు చాలా ఇష్టమండి స్వీట్స్ పూతరేకులు తెలుసా అండి ఆత్రేపురం పూతరేకులు
ఆ తెల్దండి అంటే ఎలా చేసుకుంటారండి అవి
ఆత్రేయపురం పూతరేకులు ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ ఊ ఆ దాంట్లోకి మనకు కావాలంటే ఆ బియ్యం పిండితో పూతరేకలైనా చేసుకోవచ్చు కాకు ఇంకా వేరేలాగో అయితే కొంతమంది మైదాతో చేస్తా ఉంటారండి పూతరేకులు
ఓ అండి అవున అండి
ఆ మేమైతే కొంచెం బి పిండేసి కొంచెం మైదా పిండేసి దాన్ని బాగా కలుపుకొని ఎట్లా అంటే వాటర వాటరగా కలుపుకోవాలండి వాటర వాటర్ యి కలుపుకున్న తర్వాత ఆమ్ ప్చ్ ఒక ఏమి ఒక పంత అని చెప్పేసి ఏదో అంటారండి నాకైతే పెద్దగా తెలిదు ఆ పంతము అదేదో అంటారండి బాను ఆ ఓకే బాను బ్లాక్ కలర్ లో ఉంటుంది చూడండి ఇట్లా మూసిపెట్టి
అవునవునండి దానికి వేస్తారండి
ఊ దానికి ఒక క్లాత్ తీసుకొని ఇట్ల దానికి ఇట్లా అంటే అప్పుడు పుతరేక్ అనేది చాలా స్మూత్ తుగా టెక్స్చర్ ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గ ఉంటుందండి అది అప్పుడు ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుందండి
అవునండి
ఉమ్ తర్వాత దాంట్లోకి మేము ఏం పెట్టుకుంటాము అంటే కొంచెం బాదం అంతా బాగా కట్ చేసుకొని మేం సీక్ కొట్టుకొన్ని తర్వాత కొంచెం పప్పుల పొడి పెట్టుకొని
ఆ
ఆ తర్వాత బెల్లం వేసుకొని
ఉ
ఆ అంత పెట్టుకుంటామండి ఆక్చువల్ గా పూతరేకులు అనేవి టూ టైప్స్ ఉంటాయ్ అండి బెల్లం పూతరేకులు చక్కర పూత రేకులు బెల్లం పూతరేకులు అయితే షుగర్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి చక్కెర పూతరేకులు అయితే ఇద్దర్ ప్రిఫర్ చేస్తారు సోదట్ బెల్లం పూతరేకులు అనేవి చాలా బాగుంటాయ్ అండి ఎలా అంటే దాంట్లోకి కొంచెం నెయ్యి వేస్తారు మధ్యలోకి నెయ్యి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ పెట్టి తర్వాత బెల్లం పొడి ఉంటాది చూడు అది వేసుకొని చేస్తారండి ఇంకేస్ అది షుగర్ తో చేస్ త అదేమి చక్కెర పూతరేకులో అయితే కొంచెం షుగర్ సిరప్ ఉంటుంది కదండి నెయ్యి బదులు షుగర్ సిరప్ వేసుకొని దాన్ని షుగర్ సిరప్ వేసేసి దాంట్లో కూడ సేమ్ అండి ఇంక కావాలంటే డై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మనకు అవసరం లేదు అనుకుంటే అవసరం లేదండి పెట్టుకోకూడదు బళ్ల తర్వాత్ టే దాన్ని ఇంకో పూతరేకు వేసి క్లోజ్ చేస్తారండి
ఆ అండి
క్లోజ్ చేసి దాన్ని బాగ మంచిగా రోల్ చేసేసి ఆ దానికి కావాలంటే పేపర్ పెట్టోచ్చు మనకు అవసరం లేదు అని చెప్పేస్తె బాక్స్ లో ప్యాక్ చేసేసుకోవచ్చు అండి
ఓకే
ఓ మీకేం వంటలు వచ్చండి అదే మీకేం స్వీట్స్ ఇష్టమైన స్వీట్స్
కి గులాబ్ జామ్ వచ్చండి చెప్పాలా ఎలానో
ఉమ్మ్ చెప్పండి అండి నాకు తెలీదు గులాబ్ జామ్ ఎలా చేస్తారో
ఆ అండి గులాబ్ జామ్ వచ్చేసి మనం కావాల్సిన పదార్థాలు తీసుకోవాలండి ఫస్ ట్ అంటే జాముూన్ బాల్స్ కోసం వచ్చేసి ఫస్ట్ పాల్ పొడి అంటే ఒక కప్పు తీసుకోవాలండి పొడి
ఓకే
అ మైదా మైదా తీసుకోవాలండి ఒక హాఫ్ కప్పు బె కింగ్ సోడా ఓ నెయ్యి నెయ్య ఒక టేబుల్ స్పూను పాలు అవసరమైనంత మనం పిండి కలుపుకోవాలి కదండి
అవున అవునులేండి అండి
ఆ నూనె మనం ఫ్రై చేసుకో ఫ్రై చేసుకునే ఫస్ట్ నూనెైనా నూనెలోనయినా చేసుకోవచ్చు నెయ్యిలో అయినా చేసుకో కోచు అండి
అవును ఆన్లైన్ అండి
మళ్ళీ చక్కర పొంగలి కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పంచదార కావాలండి కొంచెం ఎక్కువ నీళ్లు ఆ ఏం చెప్పండి
అదండి పంచదార బదులు మీరు బెల్లం
బెల్లం వేసుకోగూడదండి అట్లా లేదండి గులాబ్ జామ్ లకి ఓన్లీ ఈ చక్కె వేసుకుంటారంండి బెల్లం అనేది వేసుకోకూడదు మనకి బారావు
కూనా అండి
ఆ అండి గులాబ్జామ్ అనేది మనం బాల్స్ అన్ని దాంట్లోకి వేయాలి కదండి ఫస్ట్ చక్కరపాక చక్కెర పాకంలో అదే బెలంలో లోకేసి నీకు అసలు బాగుండదండి ఆ అండి ఆ పంచదార రెండు కప్పులు నీ ల్లు యాలక్క పొడి తర్వాత కుంకుం పువ్వు వేసుకోవచ్చు లేకపోతే ఆప్షన్ అండి అది
కుంకుం పువ్వు ఎందుకండి దీంట్లోకి వేస్తారు
ఆ కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరండి అట్లా
అవునా అండి
ఆ పత్తి వచ్చేసి ఒక పాత్రలో పంచదారని పంచదార వేయాలండి నీరు వేసి బాగా మరిగించాలి ఇది ఫస్ట్ చెక్కర పాకం మండి ఇది
ఓకే అండి
పంచదార పూర్తి పూర్తిగా కరిగిన తర్వాత యాలక్క పొడి గుల్ వేసి బాగా ఉండ కొంచెం సేపు తీయగ వచ్చేంత వరకు చక్కెరపాకం అయిందని అండి తీగ వాస్ వస్తది కదండి చేతిలో వేసుకుంటే అప్పుడు పాకం అనేది అయిందండి అది పట్టుకోవాలండి ఫస్ట్ మనం
ఉం
తర్వాత ఒక గిన్నెలోకి ఆ మైదా వేసేసుకొని పాలుతో మనం దాన్ని కలుపుకొని రౌండ్స్ అనేది చేసుకోవాలండి బాగా
అవునా అండి
ఆ రౌండ్స్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్స్ అనేవి చీలకూడదండి ఎందుకంటే టే నీకు గులాబ్ జామున్ అనేది విడిపో వి విడివిడిగా అయితుందండి దాని ను
అవునులేనండి ఉం ఉం అంటారండి గులాబ్జామున్ అనేది విడివిడి అయిపోతే
ఆ నెయ్యి కాని నూనె కానీ వేసుకొని దాన్ని బాగా ఎర్ర గోల్డ్ ఆ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలండి
ఉం ఉం
అది వచ్చేంత వరకు వేయించుకొని తీసేసి చేయాలండి తీసేసి కొంచెం న్యూస్ పేపర్ పైన వేసి ఆయిల్ అంతా ఇమిరిపోయిన తర్వాత మనం ఏదైతే షుగర్ సిరప్ తయారు చేసుకున్నాముదండి దానిలోకి వేసి ఒక గంట పాటు పెడితే బాల్ బాల్స్ అనే బాగా దుబ్బగా అయి బాగుంటాయండి
అవునా అండి
ఉం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి గులాబ్ జామ్ అనేది అసలు గులాబ్జామున్ విత్ ఐస్ క్రీమ్ బటర్స్కాచ్ అయితే చాలా బాగుంటుందండి అసలు
అవునా అండి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి గులాబ్ జామున్ విత్ బటర్స్కాచ్
చాలా బాగుంటుందండి ట్రై చేయండి
ఉం ట్రై చేస్తా అండి ఖచ్చితంగా
ఆ అండి
ఇంకా మీక ఏమైనా నాకు లడ్డూ చేయడం వచ్చండి
ఆ చెప్పండి లడ్డు
లడ్డూకిి ఇప్పుడు మనము చాలా మంది అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ లడ్డ్యూస్ చేసుకుంటార అండి మేమైతే శనగపిండితో చేసుకుంటామండి లడ్డూ
ఆ అండి
ఆ ఎట్లా అంటే ఫస్ట్ శనగ పిండిని బాగా ఇప్పుడు శనగ బీడలు ఉంటాయి కదండి అవ అన్నీ బాగా స్టోర్ తీసుకెల్లి స్టోర్స్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని బాగా పిండి చేపిస్తామండి
ఓకే
పౌడర్ కొట్టించుకున్న తర్వాత శనగపిండిని మళ్ళా మేము అదేమి జల్లెడా అంటారు చూడండండి ఉమ్ దాంట్లోకి వేసి మంచిగా దాన్ని జల్లట్ పట్టేస్తే అప్పుడు నీట్గా ఏమైనా దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా పురుగులా ట్ల ఏమన్నా ఉంటే మంచి క్లీన్ అయిపోతందండి మనకి మంచి పిండి వస్తది తర్వాత ఆ పిండిలోకి మన కి కొంచెం ఆయిల్ ఏస్కొని కొంచెం నీల్ ఏస్కొని కొంచెం కావాలంటే స్ షుగర్ వేసుకోవచ్చు అండి ఆ మనకు వొద్దనుకుంటే షుగర్ అప్పుడు వేసుకోకుండా అవసరం లేదండి తర్వాత అదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వాటర్గా కలుపుకోవాలన్మాట
ఆ అండి
వాటర్ వాటర్ గా అంటే కొంచెం టెక్స్టర్ ఎలా ఉండాలంటే ఆ ప్చ్ ఇట్లా ముట్టుకుంటే జారిపోయేలాగ ఉండాల
ఆ అండి
ప్చ్ అట్లా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒకటి చిన్న చిన్నగా బక్కలు బక్కల్ అని చెప్పేసి గిన్నెలు వస్తా ఉంటాయండి
అవునవునండి
ఆ అందులోకి వేస్కొని బూంది పట్కోవాలి ఫస్ట్ దాంట్లో ఒక పిండంతా వేసుకొని ఇటిటి అంటే అది ఆయిల్ లోకి ఆయిల్ బాగా హీట్ అయేంత వరకు బాగా పెట్టేసి ఆయిల్ లోకి వేసేస్తే అది ఒక ఎలా అంటే ఒక ఎట్లా బాగా బ్రౌన్ కలర్ లో ఐపోవాలండి బ్రౌన్ కానీ ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకుంటే అది ఆరెంజ్ అయితుంది మనం ఇన్ కేస్ మనం ఫుడ్ కలర్ వేసుకోకపోతే బ్రౌన్ వస్తది సో మనము బ్రౌన్ వస్ స్తే లడ్డు బాగోదు కాబట్టి కొంచెం కేసరి ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు అండి
ఓకే అండి
ఫుడ్ కలర్ వేసుకున్నదా
ఉమ్ హలో
తర్వాత ఇంక అదంతా ఇట్లా పడుకున్న తర్వా
ఆ ఓకే అండి చెప్పండి
హా అక్కడికి అయిపోయిందండి అక్కడికి అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకుంటాం కదండీ ఇప్పుడు మనము ఆ లడ్డూలు ఎలా చేస్తారంటే ఆ ఇప్పుడు మన నెయ్యి ఉంటుందా అండి
ఆ అండి
నెయ్యితో ఐనా చేయొచ్చు నెయ్యి షుగర్ సిరప్ రెండు యాడ్ చేసుకొని ఆ దాన్ని బాగా ఇప్పుడు కాలే కాలే బూంది ఉంటుందా అండి అప్పుడే చేసుకోవాలి ఉంటలు లేదంటే మనకు లడ్డు అనేది మంచిగ రాదండి ఉమ్
చల్లారిన తర్వాత ఆయిల్ అనే చీ నెయ్యి అనేది పట్టించుకొని చెయ్యికి లడ్డు చేేసేసుకోవాలండి
ఉమ్ అదే అండి అలా చేసుకుంటామ అండి మేము కూడా మీరు అలానే చేసుకుంటారా అండి
ఆ అవునండి మేము అలానే వేసుకుంటాం మీకు పాయసం తెలుసా అండి చెప్పాగలరా రెసిపీలను
ఉమ్ చెప్పండండి
సేమియా పాయసమండి చాలా బాగుంటుందని నాకు చానా ఇష్టం ఇది ఆ ప్ సేమయాలు వచ్చేసి ఒక కప్పు దీనికి కావల్సిన పదార్థాలండి పాలు ఒక లీటర్ అండి పంచదార కావాలండి చానానే నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కిస్మిస్ యలక్కలు ఇవన్ నేసుకుంటరండి దీంలో డ్రై ఫ్రూట్స్ ఎంతేస్తే అ బాగుంటుందండి
అవునా అండీ
ఆ అవునండి ఫస్ట్ ఒచ్చేసి ఒక బౌల్ పెట్టి దాన్లోకి ఏ ఒక్ నెయ్యి ఏసుకోవాలండి కొంచెం నెయ్యి ఏసుకొని సేమియాలు అనేది బాగ ఏయించుకోవాలండి బ్రౌన్ కలర్ ఒచ్చేంత వరకు
ఒకే
హలో ఆ మళ్ళీ ఇంకో పా పాత్రలో ఆ ఇంకో పాత్ర బెట్టి పాల్ బోసి బాగ్ మరిగించుకోవాలండి దాన్ని
ఓకే
ఆ పాల్ మరిగించి తర్వాత మనం సేమియాలు వేయించింటం గదండి పక్కన
అవునవునండి
ఆ అదొచ్చేసి దాంట్లోకి వేయా ఏసేసీ ఎనిమిది పది నిమిషాలు పెట్టాలండి అట్ల ఉడికించాలి
ఉ ఓకే
సేమ్యా బాగ మెత్తబడిన్ తర్వాత పంచదార వేసి కలపాలండి మనం ఐదు నిమిషాల్ పాటు పంచదార అనేది బాగా మిక్స్ అయిపోతుందండి
ఓకే
ఆ మనం ఇవి గుడా జేడిపప్పు కిస్మి కిస్మిస్ గుడా మనం నెయ్యి లో ఏయించుకోవాలండి ఎందుకంటే ఆ పచ్చి పచ్చిగ ఉంటయ్ గదండీ
అవున్ అవునండి
పక్కనా నెయ్యిలో ఏంజేసుకొని తర్వా దీనిలో మిక్స్ ఏసుకోవాలండి చాల బాగుంటుందండి అసల్ మళ్ ఈ దీంట్లో కొంచెం యాలక్క పొడి ఏసుకుంటే సెమియా పాయసం
అవునా అండి వేరెక్కల్ గుడా ఏస్తరా అండీ
ఆ ఆలొక్క పొడి అనేది ఏస్సారండి దీనిలోకి టేస్ట్ బాగుంటుంది
అవునా అండి దాంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసుకుంటారా అండి మీరైతే
ఆ జీడిపప్పు కిస్మిస్స్ బాదం ఇవన్నీ ఏస్సామండి మేము
అవునా అండి అదైతే చాలా బాగుంటుంది అనుకుంటా మేమైతే ఖచ్చితంగా ట్రై ఏస్తా అండి
ఆ ట్రై చేయండి చాల బా ఉంటదండీ కమికీ బా ఇవన్నీ తింటే బాగ హెల్త్ కు మంచిదండి డ్రై ఫ్రూట్స్ అనేవీ ఇక్క తిండిలని తినగూడదండి
అవునండి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ఈసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ లేసిన తర్వాత అవన్నీ వాటర్ లో సోక్ చేసుకొన్ తిండం వల్ల చాల మంచిదండీ
ఆ అండి సరే అండి బాయ్
ఊమ్ సరే అండి మరైతే బాయ్ అండి
ఉ
అ బాయ్ అండీ